తిరుపతి, అర్నాణాచలం దర్శనం ఇంకే మాట్లాడం ఆకా మళ్ళీ వచ్చి మాట్లాడ పాజరుగనా పాజ ఎందేచ్చినావంమ్మ ఓకే
ఏత ఉపుడు కుంకుమ
ఏంటేటే
కుంకుమావన్నీ
ఆహ్ ఎంతమ్మ అరుస్తాది ఒక్క కొక్లే అందరిదేపో అందరి వాడోచాడు డబ్బులు బొక్క ఒకరు తెచ్చిండిని చాలు కదా అని అంటనే
అందర్తీసుకున్నా తిడతాంది
ఆ వాన్కి ఒక్కటికిక్కలైన తీసుకోవాలంట నేనచ్చలే వాడైతే మనిషి మిగతా వాళ్ళయితే మనుషులు కాదా అనంటి
ఆ
అట్టా కాదు డబ్బులు లేవు కదా మళ్ళీ ఆడలేని నువ్వె మేలప్పో బా తిరుగోచినవు తిరుపతి తీ అర్ణాచలమూ
పోయి అచ్చామ్మా
దేవు నిలాయమ తోనే
ఆ
కొత్తది ఎత్తుతే కట్ అయిపోతాది ఈ ఫోను
ఆ ఎంలే నువ్వే చెప్పాలా
కుతేయ
ఇంగదిగలే ఇంగ పోతంది ట్రైను
దగ్గర్లో ఉందా గుత్తిక
ఆ
ఇంగ ఎన్ని హౌర్స్ ఒ
వన్ అవర్
ఆ గర్థిగి
వళ్ళ ఇంటికడికేం పోఓద్దు ఏంటనే పోకూడదు
ఏ
బయట నుంచి ఇచ్చేస్ రా ఇంట్లకి వొద్దులే సామ్ బాగా తిరుగు వచ్చినా మళ్ళీ ఈడ ఎందుకు మళ్ళ ఆడే ఇంటికి వాళ్ళకి ఎందుకు పుణ్యం పోల
ఆ
ఆ
అరే ప్రాంపురం పోలే
ఆ పోల సయంట్రం
రేప్ గదా
ఈ రోజు కదా శనివారం ఎప్పుడుందా
రేపు
ఈరో ఆ రేపా
ఆ
ఎప్పుద్దాప్పుడు
ఆ ఈడికెప్పుడు వచవ అనంత పూరికి
వచ్చే రేపు మన మనం రమ్మన్నా నాడు రావాల నేనున్న తిన ఆయన్నోత్తడు
ఉ
స్కూల
ఇది ఎప్పు స్కూల్ పోయినారు ఎప్పుడొత్తర్ ఆ ఆప్పుడు తర్ సో శనివారం నుంచి సం స్వీటి వాళ్ళకి
ఎప్పుడు లాస్ అయిపోయిందా
ట్వంటి ఫోర్త్ మే మార్చ్
అమితాఊర్కి
ట్వంటీ థర్డ్ ఒ ఏమో ట్వంటీ సెకండుకు ఐపోతది
మళ్లప్పుడి మళ్లప్పుడనా
ఆ
మళ్ళంత ప్రీంగ ఓపెన్ చేస్తారా
అయిపోయిది లే రేపు ఇరవై ఎనిమిదో తేదంచి ఎగ్జామ్స్ అన్నాటుంచి మార్చి మా ఇప్పుడు మార్చి కదా ఏప్రిల్ ట్వంటీ సెకండ్ వరకేమో ఉంటాయి ఎగ్జామ్స్
ఉమ్
ఎగ్జామ్స్ అయిపోతేనే హాలిడేస్
ఊరంమి చా ఊరుకి
ఏమో ఎ భావ ఏమంటాడ భావని బట్ట అ
ఆ ఇంకేం
మీ కన్నా ముందే ఇబోతాయి
మావి ఎప్పుడ అయిపోనాయి
మళ్ళీ ఎం సేట్టు
అది ఏం ఏం సట్ పోతాం పోదాం అనుకుంటారన్న పోబుద్ధి కాలే
పోరెతు
అందరు పోయినారు ఎప్పుడు
ఏం సెట్ కోడు కోరువాం అళ్ళడ
ఆ
ఏది వ పబ్లిక్ద కాదు ఎ దాంట్లాడి కాదు ఎం సెట్ ఉంటె సాధువు పరెంగా ఎగ్జామ్ లేకపోతే పబ్లిక్ విధంగానే ఉపుత ఊపుతున్నారంత
ఫస్ట్ ఇయర్ ఉండిపోతారు కదా
ఫస్ట్ ఇయర్ వ ఓని ఇష్టం వలది కాలేజ్ పోతే పోచ్చు లేదంటే ఉండచు
నువ్ పోతివే
మనం పై చేసి కానం గడిపోయానాం అందుకే ఎతన పోతే పోచ్చు ఉంటే ఉండొచ్చు నాయన కదా నాయ పట్టియ
ఎమ్మెల్యే గాద అందుకు
హా
ఎంఎల్ఏ చదువులు కదా
ఆ ఇంకేమే
ఇంకేం చెప్పల్
ఆ తిన్నావా
ఆ
తిన్నావా
అన కరీ అన్నం చేషన
బావా మిస్స అయాడ
అన్న పిల్బందలకోచ్చి ఇస్ పెట్టి పిల్లలు తీస్ పెట్టి పోతాను ఒంగనా ఫలివ లా అంటండి మన ఊరికి ఏమో నాకేం తెలుసుంది
మటలే
రాల్లె పోనీలే వాళ్ళు ఊరికి
ఆ
ఉమ్
నువ్ ఎప్పుడు వచ్చేదిఇంకా
నేన్ రాను
రావు
అమ్మ కేం రెస్ట్అంటే
కవర్ లిస్తాండే ఆ తెలంగావారు కావాల నీకు
క అంతే కదా ఆడుకుంట వచ్చు బారా కటా అడాచ్ ఉ మళ సన్న ఐతే అదే తినను లేవడుతో తాడేది షాపుషపూ
మ్ భావొతు ఉతుకుతాడు ఇగ అడై
ఉమ్ మీ బావ గూడ ఆడుతడు మ్
మ్ ఇంకేం
మ్ నువ్ జేప్పాల అ ఇంటి పోయినాక
ఆహ్ ఇప్పు నా ఒ ఒక్కసారి గన్నాడే నాకొసారిగా అడదె మల్
ఇప్పుడే పడవు పడతాయి అ ఒటే పరి పడుతదా ఒక ఇప్పుడే కాదులే లెవ్ అదే అడుగుతుంది
అదే అడుగుతుందా
అహ్
య ఇంగేమి
చెప్పల్ చెప్పల ఎండలు ఎక్కువుంన్నయంటివి పొయింది గదా
ఏం తొమ్మిది గదు ఎనిమిదికె అయిపోయింది నాది పొద్దున్న రెండుకు బయ రెండుకు రాడిచినం ఆరు కలా అయిపోయింది
ఏందీ రెండుకె
లైపొయింది తొమ్మిది తొమ్మిది నైన్ నైన్
కాలు నైనా
అలవాయిపోయింది అది ఎక్కి అటయిపోయింది
మ్ ఉహ్మ్ తిరుపతికి రెండో సారో మూడో సారొ ఇగ అల
రెండొసారి నాది తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకైతే
ఆ
పొ రెండు సార్ల
అప్పుడెవడతొ పోయింటివి
అప్పుడు సాయి ను కిరణ పొల్ నువ్వు పోలె అత్ అరుణాచలం తొ స్వర్ణ
ఒ అరుణాచలం పోలే గనీ తిరుపతికి ఒక పారు పోయినా
మా అమ్మల బక్ కలిసి అరుణాచలం వారిగుంటది వారిగుందట
మ్ ట్రైన్కె పోవల గదా
ఆ
బావ నువ్వు నెను పోదం బావా నువ్వు నెను పోదం బావ
ఆ
విడు ఆహ్
ఇంకెన్ బా చెప్పలె చెప్పలిగా ఎవరు పేర ఎత్త ఊరుదు
ఎవరు ఒకరు గూడా
నిన్నా ఒచ్చిన్రి మీ పెద్దక్క? వామ్ పెద్దమ్ జ్వరము కడుపునొత్తంటే వచ్చిన్నారు.
ఏం ఏందీ శ్రీహరిషి
ఏది వేసుకోడు
ఆ హాస్పిటల్ కి వచ్చిన
హాస్పిటల్ కి వచ్చినారా?
ఉమ్
నిన్నేవన్ తె తెలుసా బొండం
ఉమ్ చెప్పాలి అబ్బో ఇంకేమి ఫోన్ చేసావా అయ్యకి రామన్నావ్ గుత్తుకే
నాన రాడు నాయన్ అబ్బా నాయన వత్తాడు నేనుూసాను జరిగింది. అయపూయ్య సాయం అ వత్తాడు.
అవునా
ప్చ్ అవ్ ఫోన్ జే ఎట్టుకోవాలి ఆగు
ఎవరికి
నాదే నిగ నీకు ఉంది కదా నయిదు సర్లా
ఉమ్
నువ్వు ఇత్తే
ఆ
నీకు డబ్బులు అంటే లెక్క లేకుకుడాంది కాసు
అక్కోల్లు తలగింది సెత్త అన్నసి
నువ్వే ఇత్తే తమ్మున్ని పోయ అక్క గౌను అక్క పాధలో ఉంది ఇత్తాము. హెల్ప్ చేత్తాం అనేది ఉందా నికి
నీకు నువ్వే ఏం బాధలో ఉన్నావు తల్లి నీక ఏం బాధ ఇది.
ఉమ్ అని చెప్తారు
హు ఇంగే
చెప్పల్లా స్వీటీ అక్క వత్తారు వంచిగా పడుకుంటా నేను.
ఐదు పదైదు నిమిషాలు ఉంది. పది సెకండ్లు ఉంది.
ఉమ్
స్స
ఆ పిల్లోలు యాడన్నా దిగు గు గుత్తులో దిగిపోతారా వాళ్ళు ఊరికోళ్ళు?
ఆ గుత్తలో దిగి డోంబస్సెకి పోతారు.
ఉమ్ సరేలేరే ఊరు ఎ ఊరుయినాక ఫోన్ చెయ్యి అమ్మ దాంట్లో ఎక్కి అప్పుడే సరే బాయ్